చెపండి
ఏంజెస్
తిని పడుకున్నా
ఒ పడుదున్నారా తిన్నారా
తిన్న మీరు
తిన్నమండి ఏం చేస్తున్నారు మిర్రు
ఏం లేద్
ఎం తిన్నర్
చికెను
మీరొండుతారా మీకోచ్చ
ఉమ్
మీరు వండుతారా మీకొచ్చ
ఓ వచ్చు వచ్చు నేనేవండినా
మీరే వండా
ఉమ్
పక్కన సౌండ్స్ వస్తున్నాయి ఏమైందండి
సౌండ్
పక్కనే ఎవరో మాట్లాడుతున్నారు సౌండ్ ఎవరు అంటున్న
అమ్మ వాళ్ళు మాట్లాడుతున్నారు
ఉహ్మ్
మీరు దిన్నర
తినాలండి
ఏం కూర
మది కూడా చికెన్ అండి ఈ రోజు
మండి కూడా తిన్నట్టున్నదిగా
అవు
తినండి తినండి
మీరు గూడ తిన్నారేమో
మేం దిన్లేదండి
ఎందుకండి
ఏమో ఇంట్రెస్ట్ లేద్ దీన
అవునా
తినిపిచ్చేటోల్ లెటా
అవునా
అవును
ఇంకెంటండి విశేషాలు
చెప్పాలి
జాబ్ చేస్తున్నారా
ఆ చేస్తున్నామండి సాఫ్ట్‌వేర్ లో
సాఫ్ట్‌వేర్ లో ఏం చేస్తారండి
మ్ ఎంటిది మా రోలా మేనేజర్గా చేస్తున్నామండి నైంటీ ఫైవ్ ల్యాఖ్స్ పర్ ఆనం
ఓ చాలా పెద్ద
అవునండి
ఏంటి మీర్ ఏమన్న అకేశినల్ సెలబ్రేట్ చేస్తున్నారా అండి
దేనికి సెలబ్రేషన్
పడికోకుండా ఉన్నారంటే ట్రావెలింగ్ ఏమైనా చేస్తున్నారా మీరు
అట్లా కాలే
ఇంకేంటి విశేషాలు హలో
అర్ధం కాట్లె వాయిస్ బ్రేక్ అయితుంది
ఇంకేంటి విశేషలు ఏటేట్ మీరు ట్రావెల్లింగ్ చేస్తారా
చేస్తాం అండి వీక్ ఆఫ్ ల చేస్తాం
మ్
వీక్ హాఫ్ లో కాలిగున్నప్పుడు చేస్తాం వీక్ ఆఫ్ అంటే సెలవుల టైమ్ లో చేస్తామన్నాం మ్
మ్ ఎటెటెల్లారు మరి
తిరినాం చాలా ప్లేస్లు
అవునా
తీసుకెళ్తారు మా కంపెనీ తరపున నుంచి కూడా
చాలా ప్లేసెస్ లంటే కొన్ని ప్లేసెస్ మాకు చెప్పగలరా
మ్
చాలా ప్లేసెస్ అండి
తిరిగినమండి మరిబేడ బంగ్ళ అని ఒకటి ఫేమస్ మ్ విలేజ్ ఉంది
మ్
అదే ద్ అక్కడెళ్ళాము ఒకసారి
అ ఓకే
ఇంకా చాలా ప్లేసెస్ తిరినామండి ఇప్పుడు అన్నీ చెప్పాలండి లిస్ట్ చాలా పెద్దగుంది
పర్లేదు చెప్పండి
గుర్తు రావట్లేదండి అన్ని తిరిగినమ్
హైదరాబాద్ వెళ్లారండి ప్
మా కంపెనీ అక్కడనే కదండి హైదరాబాద్ వెళ్ళడు ఏం ఉంది అక్కడనే కద ఉండేది
అంటే ఇప్పుడు సాఫ్ట్‌వేర్ అంటే నార్మల్ గా హైదరాబాద్ బెంగళూరు ఇట్లా విదేశాల్లో ఉంటాయ్
ఇవి దేశాల్ కాదండి సిటీస్ అండి ఇవి
అదే అండి మాక్ తెలుగు ఉప్పు రాదు
అచ్చా ఏం ఏ లాంగ్వేజ్ మాట్లాడుతారు మీరు
అప్ అప్పుడి నుంచి నేం నిద్రలో మా అక్క కూడా హైదరాబాద్ లో ఏం చేస్తారంటే హైదరాబాద్ లో వరంగల్
మంచిదండి సూపర్
నెను చూసా అండి హైద్రాబాద్ లో వరంగల్ గురించి చూస్తా
మీర్ చూస్తారు కావచ్చు మీకోసం సపరేట్ గా కట్టినట్టున్నది
నవో ఫుల్ నిదర వస్తుంది నిద్ర లో ఏం మాట్లాతున్నానో అర్ధం అవ్వట్లే
ఆ అబ్బా మీరేం చేశారు
మేమేం లేదండి తిని కూర్చొని ఉన్నాం
తిని కూర్చునేటోళ్లకి నిద్ర రాదే
అలటోలకే ఎక్కువ నిద్ర ఒస్తది కష్టపడేవాళ్ళ కు నిద్ర రాదు
అవునా నైస్ మరి మాకెందుకు బాగా నిద్ర వస్తుంది కష్టపడినా కూడా
ఎవరు కనపడొతే వాళ్ళకి కొంతమందికి రాదు
అవునా ఆహా ఇంకేటిది అండి సంగతులు
ఏం లేదు శికం టిఫిన్ చేస్తారా మీరు
టిఫిన్ చేయమండి ఇప్పుడు లంచ్ డిన్నర్ చేసాము
ఆహా అవి కాదు నార్మల్ గా టిఫిన్ చేస్తారా
ఆ చేస్తామండి టిఫిను ఏదో అప్పుడప్పుడు చేస్తాము వారానికి ఒకటి రెండు సార్లు
టిఫిన్ అనట్లేదు కుకింగ్
అర్థంగాల
టిఫిన్ అనట్లేదు కుకింగ్ నార్మల్ గా మీకు కుకింగ్ చేయడం వచ్చా అంటున్న
లేదండి మేము షెఫ్ ని పెట్టుకున్నాం మాకు అంత టైం లేదు కుక్ కుకింగ్ చేసుకునేంత
ఎవరండి మరి చెఫ్ఫు
ఏమో తెలిదండి ఇక్కన్నె లోకల్ ఇగ వాళ్ళ డీటెయిల్స్ మనకి ఏం తెలుస్తుంది వస్ స్తరు ప్రిపేర్ చేసి వెళ్తారు
ఈ రోజు వెరైటీస్
అర్ధంగాల
ఇప్పుడు చెఫ్ పెట్టుకున్నారుగా రోజు ఒక వెరైటీస్ వండుతారు కదా రోజు ఒక వెరైటీస్ ఎం తింటారు
ఆ ఎం తింటరు అదే బేసిక్స్ ఇడ్లీ బొండా దోశ అ పరోటా
ఎక్కువ నాన్ వెజ్ తింటారా వెజ్ తింటారా
ఇంగ నాన్ వెజ్ తినమండి ఎక్కువగా ఓన్ వెజిటేరియన్ మేము అప్పుడప్పుడు తింటాం
ఏం తింటారు మరా నాన్ వెజ్ లో ఎక్కువగా
చికెను మటను ఫిషు ఫన్సు పీతలు ఇగ అన్ని సీ ఫుడ్స్ ఎక్కువ తింటాం
అయితే వైజాగ్ వెళ్ళారా మీరు ఎప్పుడన్న
ఆ వెళ్ళినం అండి వెళ్ళినం
అక్కడే మోస్ట్ గా ఏదేవో చేస్తుంటారు కదా
అక్కడ
సీ ఫుడ్ ఏ ఫేమస్ కదా అంటున్న
అవునవును అక్కడ సముద్రం ఉన్నదిగా జాలర్లు ఉంటారు అన్నమాట అక్కడ
అదే
చౌకలో దొరికిదండి
ఎప్పుడెళ్లారు మీరు
లాస్ట్ ఇయర్ వెళ్ళాం అండి
ఎలా
లాస్ట్ ఇయర్
అదే అండి ఫ్రెండ్సా ఫ్యామిలీ త్రు ఎలా ఏళ్ళరు
ఉమ్ గర్ల్ ఫ్రెండ్తో పోయినండి
ఒకే ఎంజాయ్ చేశారా మరి బాగా
ఉమ్ లేదండి గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు ఎంజాయ్ ఎలా చేస్తారండి చేయలే సతాయిస్తరు బాగా
ఏం స ఏమైందండి మరి
ఏమంటాం అండి ఇవ్వన్ని రొటీన్
అవునండి
బాగా సతాయిస్తారు వేపుకొని తింటారు వాళ్ళే ఇంకా మనమేం తింటాం సి వద్దు, వెళ్లొద్దు ఎపుడు కూడా ఫ్రెండ్స్ తోనూ ఫ్రెండ్స్ తో వెళ్లలేను ఫ్యాలీతో పోయినా బానేటదిలే
సరే మరి ఈసారి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స తో వెళ్ళండి మరి ఫ్యామిలీలో ఫ్యామిలీతో వెళ్తే ఎంజాయ్మెంట్ ఉన్నడదు కాబట్టి ఫ్రెండ్స్ తో వెళ్ళిచానండీ
ఉంటది నేచర్ ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో వెళ్తే ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏముండవు ఉమ్ బయటికి తిరిగేది చిల్ అవ్వడానికి కదా.
అవునులేదండి ఫ్యామిలీ ఉంటెయ్ అట్లా అవ్వదు లే
ఆ ఫ్యామిలీతో వెళ్ళినా అవ్వచ్చు కాని నార్మల్ అనమాట
ఉమ్
వితిన్ లిమిట్స్ వెళ్తాం వెళ్ళాలింకోటి ప్లాన్ చేయాలి ఈ ఇయర్ మంథెండ్ వచ్చింది కదా మాకు ఒక ప్రాజెక్ట్ ఉంది అది ఉమ్
ఎక్కడికెళ్లినా ఎ హాస్పిటల్
ఇప్పుడు ఎండకాలం స్టార్ట్ అయితుందీ ఇంక కాబట్టీ
బీచ్ ప్లేసెస్ హ
సమ్మర్ వస్తుంది కదా మాకు ఇప్పుడు మా ప్రాజెక్ట్ అయిపోతే మాకు ఒక వన్ వీక్ లీవ్ ఇస్తారనమాట. మీకు మేము చేసే ప్రాజెక్ట్ సక్సెస్ అయితే
ఆ
నాకు అది అది కంపెనీ తరపు నుంచి పంపిస్తారన్నమాట